ఏం చేత్తన్నవ్ హలో
హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నా రాండి
మేం కూడా బాగున్నామండి ఏం చేస్తున్నారు
అదే ఇప్పుడే తిందామని ఆలోచిస్తున్నానండి మీరు తిన్నారా అండి
తిన్నామండి
ఏంటండి ఈరోజు స్పెషల్
ఈరోజు పప్పు చేసిందండి మా అమ్మగారు
భలే భలే ఉండింటాది బాగుంటదండి పచ్చి పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి
నాకు కూడా అండి చాలా బాగుంటుంది ఇలా తాగెయచ్చు అండి ఆ పచ్చి పులుసుని అవునండి గ్లాస్ లో పోసుకొని తగాలి మీకు మిరియాల మిరియాలు తెలుసా అండి మిరియాల చారు
ఆ తెలుసండి బాగుంటా ఉంటది అది కూడా అది గొంతు ఎక్కువ గొంతు గరగర ఉన్నప్పుడు లేకపోతే విపరీతమైన దగ్గు వచ్చినప్పుడు ఆమ్ మా అమ్మ చేసిద్దు అండి ఆ అదే బాగుంటదండి బాగుంటదండి వేడి వేడి అన్నంలో ఏంటండి ముగ్గుల రావండి ముగ్గులు రావండి మీకు వచ్చ అండి
నాక్కూడా రావండి
నేను సంక్రాంతి అప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ముగ్గేసి వేసానాండి నేను అప్పుడు ఏడో తరగతో ఎనిమిదో తరగతో ఎస్తే అది ఏమంటారో ఆవు బొమ్మ వేయ్యాలి యాక్చువల్లీ ఇరవై రెండు చుక్కలతో ఆవు బొమ్మ వేయాలి అది అది ఏమైందంటే అది మే మే మేక లాగ అయిపోయిందండి అవునండి తిట్టలేదండి ఎవరు నేను అప్పుడు ఇంకా చిన్నపిల్లని కదా అండి నన్ను ఏమంతా పట్టించుకోలేనండి అ బలే వేసావ్ బాగ వేసావు బలే ఉన్నింది అని అన్నారండి ఇది చూస్తే రెండు రకాల్లా ఉంది ఇటువైపు చూస్తే మేకలాగా ఉంది అటువైపు చూస్తే జింక లాగా ఉంది అన్నారండి
చూసి ఉంటే అది గాడిద అని చెప్పేదాన్నండి పక్కా
అవునండి ఖచ్చితంగా అండి ఆ పొదు ఆ పొదుగు ఉంది కదా అండి ఆ పొదుగు ఇంకా మొత్తం పెద్దగా ఏసానండి అసలు ఆ కాలు కన్నా ఆ పొదుగే ఎక్కువ ఉందండి
అవునా అండి
అవునండి నాకు ఆ ఏమంటారు డ్రాయింగ్ వేయడం అంత రాదండి
అవునా అండి
ముగ్గులు ఇలాంటివి ఎటొటో వెళ్ళిపోతాయి వాట్ ఇంకేంటండి మీకొచ్చా అండి ముగ్గులు
ముగ్గులు నాకు కూడా రావండి ఇకపోతే నేనే ఇక్కడే ఇస్తానండి మా అక్కకి మ్యారేజ్ అయిన కా నేనే ముగ్గులు వేస్తున్నానండి సంకర్ సంక్రాంతికిిలా నేర్చుకొని ముందు రోజు నేర్చుకొని వేస్తున్నానండి కలర్స్ కూడా నింపుతానండి
అఓ చాలా మంచిదండి చాలా మంచి పని ఇది ల్లి ఏమంటారంటే ముగ్గులు నేర్చుకోవడం అంట అంటే అది అంత సాధారణమైన తేలికైన విషయం కాదు దండి చాలా కష్టం ముగ్గులు దానికి మళ్ళీ రంగులే రంగులేమంటే వస్తారు ఎవరైనా చక్కులేయడంలో చుక్కలు ముగ్గులేయడంలో దానిలో ఉంది ప్రతిభ అది మీరు నేర్చుకున్నారంటే చాలా గొప్పనే చెప్పాలండి
ముగ్గులు ఇలా అలా తిప్పాలండి చాలా కష్టంగా ఉ
బామ్మ ఆ వంపులు ఆ ఆ వంపుల్లో అది అది అది చాలా కష్టం అని నాకు రాదు
అవునండి అవు ఓంపులకినాకు కూడా రాధండి
ఆ ఆ చుక్కల ముగ్గులో రథం ముగ్గేస్తారా అండి మీరు
అమ్మ రాద నా రాదమ్ మలకల్ ముగ్గులు నాకు కూడా రావండి మలకల్ అంటారండి మా సైడు
ఆ మలకలా ఆహా
మనకలో ముగ్గులు అంటారండి మా సైడ్ అయితే అవునండి అవునండి
ఓకే
దాంట్లో నిం కలర్ నింపుతారండి సంక్రాంతి మూడు రోజులు ఈ ముగ్గులు వేసి కలర్లు నింపి గొబ్బెమ్మలు పెడతారండి మా సైడ్ అయితే
అవునా అండి బాగుంటదండి గొబ్బొమ్మలు పెట్టి ఇ బ్వలేం ఆ ఇప్పుడు గంగిరెద్దులు వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగుతారండి ఇట్లా కావాలని అప్పుడు ఆ బియ్యం అడుగుతారు అవి బాగుంటదండి ఆ రోజులే వేరే ఇప్పట్లో అట్లా ఎక్కువ రావట్లే కానీ అప్పట్లో మార్చినప్పుడుయితే తెగ వచ్చేవాళ్ళు మా నానమ్మ వాళ్ళ ఇంటికి ఎట్లా హరి
హరిదాసులు హలో హరిద హరి దాసులు వచ్చారే
ఆ పాటలు బలే ఉండేయండి జానపద గియా ఆ వాయించడాలు బజాయింత్రీలు బలే ఉంటదండి ఆ పండుగ వాతావరణం మనకి తెలిసిపోతుూ ఉంటదండి హరిదసులో వస్తే
అవునండి మనకు తెలిసిపోతుంది అంతా చాలా బాగుంటుందండి వాళ్ళు చేసేది
అవునండి బాగుంటది అద మీరు మీకు వచ్చే వాళ్ళ అండి హరిదాసులో
ఇంటికాడ కడా
వస్తారా అండి ఆహ
వచ్చి బియ్యం ఆడుకుంటారు మనీ అడుగుతారు ఏమన్నా అప్పలు చేసుకుంటాం పళ్ళ కూడా అడుగుతారు కూర ఇట్లా అన్న వేయ్యాలండి అన్నం ఇట్లా
ఆ అవునండి అవునండి ఇవ్వాల్ ఆ ఆ అవునండి
ఇట్లా గో గోదేవుడికి ఇట్లా పూజ చేస్తారండి మా దగ్గర మంచి కడిగి ఆ కడిగి బొట్లు పెట్టి పసుపు పెట్టి బొట్లు పెట్టి మంచిగా పూజ జేస్తరండి దానికి
అవునండి బాగుంటదండి నిజంగా దసరా అప్పుడు మా సైడ్ అంత ఎక్కువ చెయ్రండి
మా సైడ్ దసరా బా జేస్తరండి
తొమ్మిది రోజలుంటది కదా అండి
అవునండి బతుకమ్మ ఎసరు బతుకమ్మ వేరు వేరు పూల్ తీస్కొచి అయితే ఈసారి మా ఇంటికి రండి బతుకమ్మ మనం ఆడుకుందాం అండి
మనం ఆడ్దం ఖచ్చితంగా ఆడుదాం అండి
అవునండి మళ్ళీ ఆ సిక్స్ కి మీ దగ్గరికేళ్ళాలంటే కష్టమండి
అహ్ అలా ఏం లేదులేండి ఈసారి మొత్తం ఒక మూడు రోజులు మీ ఇంట్లోనే ఉంటానండి
మ్ సరే అండి
నాటికోడి మంచిగా
ఆ ఈ బతుకమ్మ అన్ని రోజులన్నీ మా ఇంటి దగ్గరే ఉండడి మనం మ్ బతుకమ్మ చేసుకోని అక్కడికేళ్ళి ఆడుకొని మళ్ళీ వద్దాం మనింటికి
అవునండి వద్దాం
ఒద్దాం
పక్క అండి ఇసారి
ఆ పక్క అండి ఇసారి
ఆ ఇంకేం జేస్తున్నారండి తిన్నారా అండి
తిన్నమండి
మీరు సినిమాలు ఎక్కువ చూస్తారా అండి
ఆ చూస్తా లైట్ గా చూస్తాన్ మరి అన్ని చూడను ఓన్లీ తెలుగే చూస్తా అండి ఈ మధ్యలో హిందీ చూద్దాంమనుకుంటున్నామండి కానీ అర్థం కాదండి
హిందీ నాక్ కూడా అర్థం కదా అండి అందుకే నేను దానికి కొంచెం దూరం ఉంటా తెలుగు ఎక్కువ చూస్తానండి ఆ అవునై తెలుగు బాగుంటాయ్
అవునండి
పెద్ది సినిమా చూసారా అండి
లేదండి మీరు అందర్ రివ్యూలు చూస్తున్నా అండి పెద్ది సినిమా గురించి ఒకరేమో బాగుందంన్ ఒకరు బాగాలేదంటర్ ఒకరు ఏడుస్తున్నారు ఒకరేమో తిడుతున్నారు ఇలా జరుగుతుందండి
ఆ ఏమో అండి ఏమేమొ ఏ మ్ ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క బ వేద భావాలతో చెప్పేస్తన్నారండి ఎమన్ మనం చూసే వరకి మనకు తెలీయదు అది ఎట్లా ఉంటదో అవునండి కొంతమంది బాగుందంటారు కొంతమంది బాగలేదంట టరు కానీ బానే ఉంటదా అని అనిపిస్తుందండి నాకైతే ని మీకు అ చాలా ఇష్టమైన సినిమా ఏంటి అండి
హుమ్ ఆ ఆల్మోస్ట్ అన్నీ ఇష్టమే అండి బాగా ఇష్టమైందంటే అష్ట చెమ్మ అండి
అష్టాచమ్మా బాగుంటదండి ఆ ఆ పాట పాటలు కూడా నాకు చాలా ఇష్ ష్టం అష్టాచమ్మాలో ఆ అష్టాచమ్మ నాకు యుగానికోక్కడుఅని సినిమా ఉం టండి అది అది బాగుంటది అదిస్ ష్టమండి ఇంకా పెళ్లి చూపులు అది కూడా చూస్తానండి
ఆ పెళ్లి చూపులు బాగుంటదండి
అంతే అండి ఆ యుగానికోక్కడు కలేజ జు కలేజా కూడా బాగుంటదండి
అవునండి
ఆ అదే మీకు అ ఏమంటారు ఈ ఏ ఎక్కువగా ఏ ఏం వాడుతారండి బట్టల్లో
బట్టల్లో మేము పంజాబీ డ్రెస్సులు అండి టాప్స్ అండి కట్స్ టాప్స్
కట్ స్టాప్సా అండి ఓహో ఓకే ఓకే అవునండి బాగుంటాయిండి అవి కంఫర్టబుల్ ఉంటాయిండి మొత్తం మొత్తం అవి సులభంగా చాలా సౌకర్యంగా ఉంటది
అవునండి మీరేం పాడతారండి
నేను నేను ఎక్కువగా వాడేది లాంగ్ ఫ్రాకులు పొడుగగా ఉండే ఫ్రాక్ ప్రాకులు ఎక్కువ వాడతానండి ఇంకా కొన్ని కొన్ని సార్లు చాలా తక్కువగా పంజాబి డ్రెస్ లో వాడతానండి
అవునా జీన్స్ వేసుకురండి
జీన్స్ అప్పుడప్పుడు వేసుకుంటానండి అంత నచ్చవు నా కాని జీన్స్ టైట్గా ఉంటది నడవడానికి ఉండదు
అవునా అవునండి కరెక్టే
ఆ అంత అ అంత ఎక్కువ చూపించను అండి దానికి కానీ నేను ఎక్కువ ఎక్కుగా ఫ్లాంగ్ ఫ్రాక్ లు ఇష్టపడతా లెగ్గిన్ లో త బాగుంటదండి
అవునా అండి
అవునండి
ఇంకా ఏం చేస్తున్నారండి
ఇంకా ఏముంటదండి టీవీ చూడ్డం రోజూ వంట చేయడం ఇదే సాగిపోతుంది ఇట్లా
అవునా
ఆ మీరు ఎప్పుడైనా కేరళ వెళ్ళారా అండి
లేదండి వెళ్ళాలనుకుంటున్నాం కేరళ నాకు చాలా ఇష్టం అండి ఆ ప్లేసు
అవునండి మా అందరు స్నేహితురాలతో ఒకసారి పోవాలండి ఒకసారి కేరళ
పోదా మండి
పోదామండి పక్కా పోదామండి
నన్ను పిలుస్తారా అండి
ఆ మీరు వస్తారా అండి పిలుస్త స్తే ఆ ఇంకోసారి చెప్పండి వినిపయట్లే
ఆ
వస్తారా అండి నిజంగా
నిజంగా వస్తామండి
అమ్మకు బాలేదు నాన్నకు బాలేదు అట్లా అంటారండి నాకు అదే ఎక్కువ డౌట్ కొడతదండి అప్పుడప్పుడు వస్తందా రాదా వస్తుందా రాదా అని
మీరు అడిగితే కదాండి ఫస్ట్
ఆ మనం అందరం అనుకుంటే మనం బీ అందరం బీదరం పోదాం అనుకున్నాం కదా అండి ఒకసారి
అవునండి
ఆ మనం పోయామ అండి మనం అది ఎప్పుడవుతుందండి ఆ మ సరే సరేనండి